హలో బాగున్నావా
బాగున్నావా
బాగున్నా
హలో ఆ బాగున్నాను బాగున్నావా
హలో
వాయిస్ ఇనిపించ్చ హలో వాయిస్ వినిపించ్చలే ఆ నేనా డ్యూటీకి వచ్చాను ఆ డ్యూటీలోనే ఉన్నాను
పిలా ఆ టిఫన్ తిన్నావా
ఏం చేస్తాము డ్యూటీ తిన్నాను నువ్వు
ఆ ఏమ్ టిఫిన్ అక్క నేన్ గూడా తిన్నాను
ఇడ్లీ సాంబారు చట్నీ వడా ఇడ్లీ ఇడ్లీ చట్నీ వడా సాంబార్ తిన్నా
ఉ నేను దోశ సాంబార్ తిన్న మ్ ఏం చేస్తాం బాబు పిల్లలంతా ఏం చేస్తా ఉన్నారు
ట్రైన్ రాలేదు
పిల్లలు ఏం చేస్తున్నన్నారు అక్క
పాప స్కూల్ కి ఎళ్ళింది
ఉ
బాబు పడిపోయినాడు వాడికి చెయ్యి దెబ్బ తగిలిందని ఇంగా భయపడుంటాడని ఈ రోజు అమావాస్య గదా వెళ్ళి ఆంజనేయ స్వామి బెల్ వేయిచ్చుకొని కొంచెం లేటు గా డ్యూటీకి వచ్చాను
చూసుకొని వచ్చా జాగ్రత్తగా చూసుకో బాబుని ఊ అమ్మా ఎం చేస్తాంది అక్క అమ్మా‌ ఎం చేస్తాంది
అమ్మ అమ్మె చూసుకుంటా ఉంది నేను డ్యూటీకి వచ్చేస్తాను గదా ఇంట్లో ఉండడానిక్ పిల్లోడా ఇంక ఒక టూ డేస్ మళ్ళా స్కూల్ పంపిస్తా చాల్
పెట్టి కొంచెం ఉండాలా
ఊ అల్లరి ఎక్కువ గదా వారు చేసేది అందులో అబ్బాయి గదా ఏం చేస్తాం కొంచెం చిన్న ఏజో కొంచెం పెద్దయితే ఆడ్తడు
ఆ ఆ
ఒకే ఇంకా ని పిల్లలు ఏం చేస్తున్నారు
అది ఇద నిన్న ఎన్ని ఎళ్ళ కాబట్టి ఏ వాన్ని రమన్నా వచ్చాడు వచ్చి ఇంకా సరే ఇక మండే అంతగా కాలేజ్ ఎవరు టీచర్స్
ఆ ఎలా పంపించవు బస్ కా ట్రైన్ కా
మధ్యాహ్నం ట్రైన్ కి పంపించాను వెల్లడు ఇడి ఆయన కాల్సిన వాడి
ఒక్కడే
అన్నీ అరేంజ్ చేసి పంపించిన
ఎక్కడ కొన్నావు థింగ్స్ అన్ని హలో
ట్రైన్ కే
అదే ఎ ఆ బాయ్ థింగ్స్ అన్ని ఎక్కడ కొన్నావు అంటున్నా థింగ్స్ థింగ్స్
కెల్ కొత్తార సరిదు ముగ్గురు ఉన్నారు పిల్లలు లో తిరుప
ఒకే థింగ్స్ ఎక్కడ కొన్నావు థింగ్స్ కొన్నావున్నావు కదా థింగ్స్ ఎక్కడ కొన్నావు
డి మార్ట్ లో ఏమేం కాదు నాకు తెల ఇమ్ బజార్ లో కొన్ని ఇక డిమార్ట్ లో కొన్ని తీసుకున్నాడు
కాలేజ్ అంతా అడ్జెస్ట్ అయినాడు అంటనా కాలేజ్ అడ్జస్ట్ అయినాడా కాలేజ్ లో
అడ్జస్ట్ అయిపోయినాడు టీజర్ అలా ఫస్ట్ ఆ రిజల్ట్స్ రాలా ఎప్పుడు వస్తాయే తెలిదు
ఉమ్
తాడ్ ఇయర్ ఇజ్ డి ఒకటంట కనుకున్నా కనుకున్నా తాడ్ ఇయర్ ది సెకె కెండ్ ఇయర్ ది వచ్చింది నైన్త తాడ్ ఇయరు ఒక క్రింద ఇయర్ వచ్చి అంత బాగానే ఉంది ఇంక ఫస్ ఇయర్ వస్తే మా పని తెస్తుంది
మాతో బాగ చదుతున్నాడు ఇంక పాప ఎం చేస్తా ఉంది
పర్వాల మెస్కి కొంచెం భయం ఉందమ్మా అన్నాడు కర్నూలు క్యాం కర్నూల్ ఎపి ఆర్ జేసి సీట్ ఆడే హాస్టల్లోనే కొన్ని రోజులు హోమ్ సిక్ అయింది ఎంఈసి అక్క ఉమ్
హొమ్ సిక్
హోమ్ సిక్ అయింది లేదు ఇవ్వరంట వాళ్ళకి పర్సంటేజ్ పెంచాలని చెప్పి ఈసారి ఇవ్వననేసారు
ఒకేన
ఉమ్ అ పర్సెంటేజ్ లాస్ట్ ఇయర్ కన్నా ఆ డే డ్యూటీ వస్తే వెళ్ళిపోతా లీవ్ పెట్టుకొని ఉమ్ లేసి ఆమెకి కావల్సిన ఇటువన్నీ తీసుకున్నా ఆ బాగుంటది కొత్త కుక్ కూడా వచ్చిందంట ఆమె ఇప్పుడు వంటలు బాగా చేస్తుందంట సీనియర్స్ బాగా మింగిలయ్యారు వాళ్ళ క్లాస్ వాళ్ళకన్నా
బాగా నా పిల్లలతో మింగిల్ అయిపో తే ఇబ్బంది ఉండదులే ఆ పాప కి కొంచెం లోన్లీనెస్ ఉంటాది కదా
త బాగా ఉండారు సీనియర్స్ కూడా బానే చూసుకుంటున్నారు కామ్ గా ఉంటదంట సైలెంటుగ ఆడుకుంటదంట గమ్మున చదువుకుంట తన పని తను చేసుకుంటదం ది ఎవరితో అంత ఎక్కువ కూడ మాట్లాడదు అని చెప్పింది
అంటే కొందరు పిల్లలు స్లోగ మింగిల్ అవుతారు కొందరు పిల్లలు ఫాస్ట్ గా మింగిల్ అవుతారు పోన్లే స్లోగ కలుసుకుంటది లే
తే టూ ఇయర్స్ తర్వాత వాళ్ళతో మింగిలయింది ఊ నైన్త్ ఎయిత్ లో జాయిన్ చేపిస్తే నైన్ తెండింగ్ లో బాగా క్లోజ్ అయినారు మళ్ళా టెన్త్కి బాగా ఫ్రీగా ఉన్నింది ఊ ఊ ఇక్కడ అంత లోపల ఇక్కడ టూ ఇయర్స్ అయిపోతదేమో నాకు తెలిసి యా ఊ
ఇప్పుడు ఆడ ప్రీసీట్ ఎలా వచ్చింది టెన్త్లో మంచి మా మార్కులు
మార్క్స్ మార్క్స్ మంచి మార్క్స్ వచ్చాయి కానీ మళ్ళీ ఎగ్ గ్జామ్ రాపిచ్చిన దానిక్కుడా అక్కడ కాలేజీకి సీట్ కోసము ఎగ్జామ్ రాపిచ్చాను ఎగ్జామ్ రాపిస్తే దాంట్లో రాపిచ్చాను
అదే ఏం ఎంట్రన్స్ ఎగ్జామ్ రాపిచ్చారు అని ఏం ఏమి ఏం ఎంట్రన్స్ రా
ఇ జూనియర్ ఇంటరే ఆ ఇంకా అక్కడ సీట్ వచ్చే కనుక అక్కడ జాయిన్ చేపిచ్చేశా
నెక్స్ట్ ఏం చేస్తున్నంట పాప ఇంటర్ తర్వాత
సిఏ సిఏ జేపిచ్చాలక్క ఊ చార్టెడ్ అకౌంట్ చేపి చేస్తే ఆమె అదే చదువుతానంటుంది ఇంగ ఆమెకి ఇంట్రెస్ట్ ఉంటే కదా మం కొంచెం కోచింగ్ గూడా ఈ ఇయర్ నుంచి కాలేజ్ లో ఇస్తున్నారండి ఈ ఇయర్ నుంచి స్టార్ట్ చేసారంట బై లక్ అదొకటి
అదో ప్లస్ పాయింటే కదా ఇప్పుడు మా అక్క కొడుకుని జాయిన్ చేయ
ఊ ఊ ఈ ఇయర్ నుంచి నీట్ కి సి ఐ కి రెండింటికి ఇచ్ పంప్ ఇస్తారంట
పోనీలే తర్వాత ఫీజులు కట్టుకోవాల్సి వస్త్ అవునువును
ఊ కట్టుకోవాలి తప్పదు కదా ఇంకా దానికి యా అందుకే ఈ టూ ఇయర్స్ ఏదో ఒకటి ప్లానింగ్ జేసుకొని నెక్స్ట్
అందులో కూడా సిఏకి సిఎంఏకి ఎంట్రన్స్ ఎగ్జామ్ క్వాలిఫ్ ఫై అయ్యింతర్వాతే నెక్స్ట్ చదవడం
ఆ ఆ రాప్పిద్దాం ఊ ఊ అంతే
సి ఎ ఎంట్రన్స్ ఎగ్జామ్ లో క్వాలిఫై అయి తేనే కదా సీఏ చదివేది ఓన్లీ క్వాలిఫై రాస్తే దాని తర్వాత పేమెంట్ తక్వ పడ్
తెగ్జామ్ రాయచ్చు తర్వాత మళ్ళ కోచింగ్ కూడా మనం ఇప్పించుకోవచ్చు అదే
ఆ ఓకే క్వాలిఫై అయినాక మళ్ళ కోచంగ్ తో ఏం పని నెక్స్ట్ సి ఎ చేయడమే కదా
ఆళ్ళక్కో
అ
ఆ అదే డైరెక్ట్ జేయ్
ఇగ ట్రై జేయ్ ఇప్పుడు చూడు అది గూడా బెస్ట్ తే ఒక్కొక్కరు లక్ష రూపాయలు అవుతాంది ఇంటర్ గూడా ఎంపిసి గూడా ఇంకా రాస్తుందిలే బాగా చదువుతుందిలే ఇంకా అక్కడ ఓ బాగా జదువుతుంది గదా
ఇక్కడ ఇంటర్ లో నేను బయట యెళ్ళిపోయింది ఇప్పుడు ఆ డబ్బు డబ్బులు గట్టేస్తే మళ్ళ దానికి ఇబ్బంది అవుతాది గదా అందువల్ల నీ స నేను మళ్ళీ ఇక్కడ జాయిన్ చే అక్కడ జాయిన్ జేపిచింది ఇప్పుడు కట్టి మళ్ళీ కట్టాలంటే నాకు కాదని అక్కడ జాయిన్ జేపిచ్చేసా ఉమ్ అక్కడేనా ఏదో ఈ రెండు సంవత్సరాలు అట్లా లాక్కోని వచ్చేసిందంటే మంచి మార్కులు
లేయ్ సరే మ మంచిమనస్సుతో ఏది జేసినా దేవుడు తోడు వస్తాడు గాని దేవుడు బాగా తోడు వస్తాడు గాని టెన్షన్ దీసుకో
రావాలా చదివిందంటే అదే జాలు నాకు వాళ్ళ కాళ్ళమీద నిలబడిపోతే చాలు ఇంకేం బలే నాకు
అబ్బాయి సెకండ్ ఇయరా
సెకెండ్ ఇయరు ఎంఈసి అక్క ఆ డిప్లమానే పాలిటెక్నిక్ సెకెండ్ ఇయర్ సెకెండ్ ఇయరు ఎంఈసి నే వాడు గూడా ఎంఈసీ లో ఇప్పుడు పాలిటెక్నిక్ లో ఎంఈసీ ఇప్పుడు సెకండ్ ఇయరు బాగా డెమో ఇస్తుం డు ప్రాక్టీస్ గూడా జేపిస్తున్నారు
అవునా తో ఏ
మార్పిచాడు ఫోటోస్ అవంతా వెళ్ళింది అవన్ అంతా కొంచెం హు హూ వాడు జేస్తుంటే నాకు భయం వస్తుంది ఆ వీడియోస్ అంతా చూస్తుం తే ఆ అదే చెప్పా కొంచెం అంతా ప్రిన్సెస్ దగ్గర ఆ కొంచెం ప్రిన్సెస్ అంతా చూస్ కొనీ జాగ్రత్తగా ఉండని చెప్పా ఆ అదే అదే అదే ఇప్పుడు బాగా నేర్చుకుంటేనే గదా ఫ్యూచర్ లో ఇబ్బంది లేకుంట ఉంటాయ్ అందువల్ల
అవన్నీ చేసే పని లేకుండా వీడు లీడర్ లాగా ఉండి వాళ్ళకి చూపించేటట్టు ఉంటే మనకు అంత రిస్క్ రాదు
ఆ ఆ అవును మళ్ళా ఈ పాలిటెక్నిక్ అయిపోతే మళ్ళీ కి వన్నీ దీంట్లో జాయిన్ జేపిచేస్తానుగదక్క ఇంజనీరింగ్ కి జస్ట్ ప్రాక్టీస్ బాగా అవుతుందని పాలిటెక్నిక్ ఆ
గదా అంటుంది నాతోని
అది వాడు కొంచెం స్లో అతడు బాబు చదువులో
పర్లేదులే బీటెక్ కు ఎంట్రన్స్ ఎగ్ ఎగ్జామ్ వస్తది ఎంట్రన్స్ ఎగ్జామ్ రాపించినా అంటే సీట్ ఫ్రీ వచ్చింది అనుకో వాడికి హ్యాపీ తీ అయ్యా అన్నాను
ఆ ఇది డైరెక్ట్ డైరెక్ట్ సెకండ్ ఇయర్ జాయిన్ అయిపోవచ్చు ఎగ్జామ్ రాయబడలే
రాయాలీ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాస్తేనే డిప్లమా తర్వాత నువ్ సెకండ్ ఇయర్ లో జాయిన్ అయ్యేది లేదంటే నువ్ ఫీజ్ గట్కోవాలా
ఔనాఆఁ నేనూ డైరెక్టు జాయినింగ్ ఏమో అనుకున్నా ఆ ఆమ్
ఎం సెట్టు గాదూ ఈసెట్టు ఆళ్ళకి పిల్లోల్ తక్ ఓన్లీ డిప్లమా వాళ్ళకే పెడ్తార్
ఓక్కె ఓక్కే
ఆఁ వాళ్ళదే రాసి దాన్లో ర్యాంక్ వచ్చిందంటే యాజ్ యూజువల్ ఫ్రీ సీట్ వస్తుంది అది గుడా గవర్నమెంట్ సీటు వచ్చిందనుకో హ్యాపీగా నువ్ ఫీజ్ గట్టే పని ల్యాక్ గవర్నమెంటే కట్టాల్సిన అమౌంట్ అది ట్టేసీ ఆ సర్టిఫికెట్లు ప్రొడ్యూస్ జేస్తే మెకానికల్ ఇంజనీరింగ్ చాలా దొరుకుతాయ్ లే నీకిబ్బందుండదు
ఆహ్ మనమూ కాలేజిస్
ఆ చూస్ చేసుకోవచ్చు వచ్చే ర్యాంక్ వచ్చే ర్యాంకును బట్టీ చూస్ చేసుకోవచ్చు సేమ్ ఇప్పుడు దీనెట్లొ సెలెక్ట్ చేస్తావో అలాగే బీటెక్కు కూడా కాబట్టి టెన్షన్ ఏం తీస్ కోవద్దు ఈ సెట్టు తక్కువ్ మందుంటార్ కాబట్టీ
అదే అదేద్దా వాడూ లాక్కోనొచ్చేస్తే సాలు హుమ్ వాడిబ్బంది పడకుండా అదే ఉమ్ ఇంకేమొక్క విషయాలా ఏం జేస్తనవ్ అన్న వాళ్ ఎట్ ట్టున్నారూ అక్క వాళ్లెట్టున్నారూ అక్క వాళ్ళ కొడుకేం జేస్తున్నాడ్ ఇప్పుడూ
ఒకబ్బాయ్ ఏమో బీటెక్ తాడ్ ఇయరో
ఆఁ ఆఁ
ఉంగ ఒక అమ్మాయేమో బీటెక్ ఫోర్త్ ఇయరో ఒకబ్బాయ్ బీ టెక్ సెకండ్ ఇయరు ఒకబ్బాయ్ బీటెక్కు ఫస్ట్ ఇయర్ జాయిన్ చేయాలి
ఉమ్ ఊఁ ఉమ్
వీకున్ అనుకుంటున్నాం జాయిను ఈ అమావాస్య పద్యాలు బోతే
ఆఁ